హలో
హలో నమస్కారం అండి ఏం చేస్తన్నరండి
ఏం చేయదండి ఉల్లోవున్నాను మీరు
నేనేఏం చేయలేనండి ఇప్పుడే తిన్నాను
ఉమ్
ఉమ్ ఏం తిన్నారండి
నేనా చపాతి ఉల్లగడ్డ ఫ్రై పప్పు మీరు
నేను అదేనండి తిన్నాను
ఉమ్ ఏమండి విశేషాలు
చెప్పాలండి ఈరోజు కోన్ పెట్టుకున్నాను
ఎందుకు
పెళ్ళికిళ్తున్నాను మన్నాడు
అవునా ఎవరిదండి మీదేనా
కదండి మన్నది
అన్న అంటే సొంత అన్న పెద్దం కొడుక
ఎద్దమ్మ కొడుకు
ఓహో పెళ్లి కూతురు బాగుందా అండి
ఇంకా చూడలేదండి పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి పెళ్ళికొడుకు కన్నా మూడు సంవత్సరాలు ఎక్కువ
పెళ్లికుతురుకా ఏ ఒప్పుకున్నారా మీ ఇంట్లో
అంటే ఇప్పుడు అమ్మాయిలు దొరకలేదు కదండి ఆ మా
అమ్మాయిలెందుకు దొరకట్లేదు
దొరకట్లేదండి యాడ అందరికి జాబులునోలే కావాలా
మీ అన్నకి జాబ్ ఉంది గదా
లేదండి యాడ లేదు మా అన్నకి
అవునా ఏం
వ్యవసాయం మా మా పెద్దప్ప వాళ్లు చానా భూములున్నాయి వాళ్లకి ఇంగా స్థలాలున్నాయి ఇగాల పెంట్లో ఇండ్లు కట్టారండి అందుకే వాళ్లు అది చూస్తే ఇంగా చదువు లేకపోయినా ఇ అంటే ఇంగా ఆ పెద్దప్ప వాళ్లు గూడ ఇంగా అయిపోవాలనే ఉద్దేశం ఉద్దేశంతో
ఉమ్మ్
ఇస్తాన్ రండి మూడేళ్లు ఎక్కువైతే ఏం ముందులే అందుకనే చేస్
ఎదురు కట్నం ఏం తీసుకోలేదా
కట్ ఎదురు కట్నం ఏందండి మేమే మేమే అంత చేస్తాన్నాం మేమే పెళ్లి గూడ చేస్తానం ఇగ మేమే కట్నం ఇచ్చేది మేమే ఇంకా బంగారం గూడ పెట్టాం తాలిబొట్టు చైన్ అంతే ఇంగా మేం బేడతాన్నాం వాళ్లేమో ఏం చెప్పిలా మా అన్న గూడ మళ్లీ అడుగుతే వాళ్ళన్నా పెళ్లిక్ జేప్
ఓహో అంతేలేండి
ఆ అంతే అందుకని పెళ్ళియిపోతే చాలని మా పెద్దప్ప మేమే జేసుకుంటాంలేండి అన్నాడు
ఆహా
బుదువారం గురువారం పెళ్లి
ఉమ్మ్
ఇంగా పోవాలండి రేపు కాకపోతే మన్నాడే వెళ్ ఉంటే సరిపోతాది ఇరో ఆ మన్నాడ్ పోదున్న ఆరుకేక్కితే అడిగిటిక్ టిఫన్ టైమ్ కేళ్ళిపోతం మళ్ల ఏం అ తేరన్
ఉహ్ ఓకేనా ఉమ్మ్ ఇంకేంటి
చెప్పాలండి మీరే ఏమేమి విషయాలు ఈ రోజు కాలేజీలో ఏం జరిగినాయి
టూ కళాశాలకి వెళ్ళాం ఆ వెళ్ళిన తర్వాత చదువుకున్నా నీట్కోళ్లె ప్రాబ్లమ్స్ జేస్తూ మళ్లీ విరామం ఇచ్చారు రోజు మామూల్ గా మా రూమ్ మీట్ కన్ కనిపిస్తుంది ఈ రోజు మాత్రం కనిపియాలే అంటే వాళ్లకి మాకి టైమ్ము వేరుగా ఇచ్చారు బ్రేక్
మీక్ లేట్ మీకు ఆలస్యంగా వదిలింటారేమోనండి
ఆ మాక్ ఆలస్యంగా వళ్లారు వాళ్లక్ ముందే వదిలేస్ లేశారు కరెక్ట్ గా మేము వచ్చే టైం కి ఆ వాళ్లు వెళ్ళిపోతాం అన్నారు లాస్ట్ కి మధ్యలో కనిపించీ ఉమ్మ్
అందరినీ చానా మాట్లాడుస్తండి మీ కానీ ఈ రోజు మేము కూడా ఎవరిని మాట్లాడిచ్చలేదు మాకేమో పది యాభైకే ఇచ్చినారు
బజాజ్.. పారెయ్ అ నాభే లానే నిజంగానే ఊరికే వాళ్ళు దీసుకొస్తారు సర్లే ఓ ఉ ఇంకా
మాకు పది యాభైకి ఇచ్చారు మేము అలాగ బయటకి వచ్చి నేర్రగాయలు ఉన్ అే చెట్లతో పెర్కోని ఇంకా పదకొండున్నరకెమో మేము ఇంగా పోతా అంటే కనిపిచ్చారండి
ఇంకేమండి విశేషాలు ఇంటికెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తారు
ఇంకా ఆదివారమేనండి ఇంకా మాకు ఇంకా అదేదో పండగ వస్
అటెండన్స్ అనే కాన్సెప్ట్
ఉందండి ఈరోజు మామ మా మేంటాార్ తిట్నాడండి నన్ను
ఎందుకు
అటెండెన్స్ తక్కువ ఉందని నలభై ఎనిమిది ఉందని తిట్నాడు
కుంటే అట్లా ఉంటద
ఏం చేద్దామండి అట్లా ప్రాబ్ అట్లా సమస్యలు వచ్చాయి నాకు
ఆ హ
ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ అని హ
ఈ రోజు మాకు ట్రైనింగ్ లో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు
ఆ
ఫస్ట్ జావాలో క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఆ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా ఇప్పుడు మీ మీరు ఉన్నారనుకోండి మీరు ఇల్లు కట్టాల అనుకుంటున్నారు ఇల్లు కట్టే ముందు మీరు ఒక బ్లూ ప్రింట్ అది బాగా డిజైన్ చేసుకుంటారు కదా సో దాన్ జవాాల క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా దాన్ని అట్లా ఆ క్రియేట్ చేస్తామంటే క్లాస్ అని పెట్టి పక్కన ఒక క్లాస్ నేమ్ ఇవ్వాలి నేను స్టూడెంట్ అని ఇచ్చాను అనుకో
హ
నా స్టూడెంట్ అనిచ్చి ఇప్పుడు మీకేముంటుంది ఇప్పుడు మీ స్టూడెంట్ మీ కాలేజ్ లో మీ పేరు మీ ఏజ్ మీ రోల్ నంబరు అట్లుంటుంది దా సో క్లాస్ లో క్లాస్ మీ నేన్ క్లాస్ చెరిత అనిచ్చి స్ట్రింగ్ స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ ఇప్పుడు నేమ్ అనేది స్ట్రింగే కదా కాబట్టి స్ట్రింగ్ నేమ్ అంటా ఆ ఆ స్ట్రింగ్ ఏజ్ అనేది నంబర్ కాబట్టి ఇంట్
ఉమ్
అట్లా క్రియేట్ చేస్తా మా క్లాస్ ని
హ
ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏమంటారంటే అదొక ఎంటిటీ అంటారు ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఏమంటే మీరు ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేశారు క్లాష్ చరిత అని ఉంటాయి చాలా
ఇ
తర్వాత ఆ క్లాస్ కి మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయ్యాలా అనుకుంటే చరిత అని చెప్పి పక్కన మీరు ఒక ఆబ్జెక్ట్ నేమ్ క్రియేట్ చేయాల అన్ అనుకుంటున్నారు ఉదాహరణకి సో అక్కడ ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి మీరు స్టూడెంట్ అనిస్తారనమాట అప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది
మ్
తర్వాత ఇంకేమున్నాయి అట్లే మాకు చాలా చెప్పారండి ఈరోజు
మ్ ఉన్నయ్ రెండు దాంట్లో అబ్ట్రాక్షన్ ఎన్ కచులేషన్
అట్లా
మ్ అంటే మీక అంతా పైన పైన చెప్త స్తానండి హలో హలో మీకు అన్ని పైన పైన చెప్తన్నారా
ఆ ప్రస్తానికి అదే చెప్పారు
బిఎంఎస్ అంటే క్వైరీస్ చెప్పారు
మ్
ఇన్సర్ట్ ఆ ఫస్ట్ ఎ మనం ఇన్సర్ట్ చేయ్యాల ఏదైనా ఒక నేమ్ ఇయ్యాలా క్రియేట్ చేయాల ఫస్ట్ తర్వాత ఏదైన్నా పెట్ట ట్టచ్చు నేమ్ రోల్ నెంబర్ డిపార్ట్మెంట్
ఆ
అట్లా ఏదన్నా పెట్టచ్చు దాని తర్వాత మల్ అప్పుడు అనేది టేబుల్ అనేది మనకి క్రియేట్ అవుతది ఒకేదంటే టేబుల్ నేమ్ ఇచ్చి క్రియేట్ చేసి తర్వాత టేబుల్ అనేది క్రియేటు తర్వాత మనం వాల్యూస్ అని ఇన్సర్ట్ చేయాల వాళ్ళ నేమ్ ఏంది రోల్ నెంబరు
మ్
అట్లా ఫైవ్ ఇన్సర్ట్ చేయాలి అవన్నీద అన్ని అవుట్ పట్ గా డిస్ప్లే అవ్వాలంటే మనకు ఒటి క్వైరీ ఉంటుందన్నమాట సెలెక్ట్ స్టారు ఫ్రం టేబుల్ నేమ్ అని
ఆ
ఇచ్చిన అవుట్ పుట్స్ అని డిస్ప్లే తర్వాత అట్లా ఇన్సర్ట్ ఎట్లా చేయాలి క్రియేట్ ట్రంకేట్ డ్రాప్ అంటే టేబుల్ అంతరిని మనం డ్రాప్ చేయాల డిలీట్ చేయాల
ఇప్పుడు ఇన్సెర్చ్ చేయడానికి క్వరీ చెప్పండి
దేనికి
ఇన్సట్
ఇన్సర్ట్ ఇన్టు టేబుల్ నేమ్ వాల్యూస్ ఇంగా మనం ఏదైతే క్రియేట్ చేసింటామో
మ్
ఆ వాల్యూస్ అనేది కింద ఇస్తాం నేమ్ అంటే ఏమ వస్తుంది ఇక్కడ చే మ్ బై మిస్టేక్, యువర్ ఏ బీబీ నేమ్ వాళ్ల రోల్ నెంబర్, అంటే ఫలానా, వన్, టూ అట్లా డిపార్ట్‌మెంట్ అంటే వాళ్ల ఒక్కో డిపార్ట్‌మెంట్. ఇంగ ఇంగ కొన్ని చెప్పారు, కమిట్ అంటే ఏంది?
మ్మ్
అలా కొన్ని చెప్పారు, ఆ ఆ అంటే మనకి రోల్‌బ్యాక్ కానీ డిలీట్ అయిన ఇప్పుడు అయింటాయి గదా, అవి మళ్లీ రోల్‌బ్యాక్ చేసావని? మళ్లీ తీసుకోస్తే, కమిట్ అంటే పర్మినెంట్ గా అనేది సేవ్ గా అయి వింటుంది, మన ఒక డేటా అంతా ఇంగ తర్వాత ఇంకా కొంచెం నిరుత్. తీరి చెప్పారు ఎఫ్ ఎస్ డి అంటే ఏంది అంటే, ఏమేమి ఉంటాయి అట్లాగా తర్వాత, ఇంగ మాకు బ్రేక్ ఇచ్చారు.
మ్మ్
ఇంకా, మేము ఈరోజంతా మాకు విరామమే అండి.
అవునా, మీరు ట్రై మీ ట్రైనర్ అట్లున్నారండి
ఏం చెప్పలేదు, మాటికి వస్తాడు ఈరోజు. సోమవారం కదా, అందరూ స్లీపింగ్ మూడ్ అంటే ఏం నిన్న ఆదివారం కదా అందరూ బాగా ఖుషీగా ఉన్ ఉంటారు అది సోమవారం మళ్లీ కాలేజ్ రావలంటే. మీకు అ ఉండదు కాబట్టి అట్లా చెప్. తారు మాకు ఇంకా నిద్ర వస్తుంది అమ్మో అంటే ఉన్న అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఉన్న ఒక్క ఆత్రుత కూడా వెళ్లిపోతుంది ఆ సారిట్ల అనగానే అలాగండి, ఇగ ఇంగ
ఏ హలో కట్ అవుతుంది వాయిస్
సిగ్నల్ లేనట్టుందండి మీకు ఇంగంతేనండి. ఇన్ కాలేజ్కింగా, ఇగ ఇప్పుడైతే అటెండెన్స్. మాకోటి తీసుకుంటారండి. అది ఇప్పుడు ఎట్లా అంటే మాకు. ఇప్పుడు సమయం తర్వాత తీసుకుంటారు. బ్రేక్ తర్వా సో ఎవరెళ్లిపోరని చెప్పి. ఇంగంతేనండి ఇప్పుడు పోయే. ఇప్పుడు మాకు ఉండదు. ఖచ్చితంగా ఐదు వరకు ఇట్లా పన్నెండు వరకు కూర్చోవాలా, వేరే మేడంమ్ ఎవరో పం ఎవరో చెప్పారంట, ఇట్లా బీఫ్. సె బి సెక్షన్‌ వాళ్లు ఆయమ్మ బాగా స్ట్రిక్ట్ అండి. మంచ్ మ్మ్ ఇంగ అంతేనండి ఇంగ జరిగిండే ఈరోజెం మా మెన్ టర్ దగ్గర పోయింటే అట్లా వెళ్ళలా, కాలేజ్ కి ఏమన్నా ఉంటే మాకు చెప్
కానీ మీరు రేపు ఇంటికెళ్తన్నారని తెలీదు ఆయనకి.
తిడతాడని నేను కూడా చెప్పలేదు.
చెప్పాల్సింది ఏదో ఒక హెల్త్ చె
ఆల్రెడీ నేను ముందే, హెల్త్ బావుంది సార్. ఆల్
అప్పుడు మీరు ఏం చెప్పిండాలంటే లేదు ఇప్ ఇప్పుడు కూడా అంతంత మాత్రమే ఉంది. నా హెల్త్ కండిషన్ అని చెప్పి.
ముందే చెప్పేసా, బావుందని మళ్లీ.
మ్మ్ సరేనండి మరి ఉంటా బాయ్